హలో
హలో చెప్పండి ఆ బాగున్నామండి బాగున్నారా
ఆ బాగున్నావండి ఏం చేసా పిల్లలంతా బాగున్నారా
ఆ బాగునరండి పిల్లలు అందరూ ఉన్నారండీ
అవునా తిన్నరా అండి
ఆ తిన్నామండి మీరు తిన్నారా
ఆ తిన్నామండి
ఈ ఎండాకాలంలో తొందర తింటాను తొందర ఆకలౌతుందండీ
అవునండి ఆ ఇడ్లీ చేసానండి ఇడ్లీ సాంబార్ చేసాను తిన్నాం
అవునా మేము ఇక రాగి జావ ఇవె తాగుతున్నామండి
అంతేనా అండి
హ రాగి జావా తాగుతానా ఎండకి అసలు ఎటు తోస్తలేదు
ఇబ్బంది అవుతుంది అవునండి ఏ ఏం చేయాలండి ఏం తిన్నా కూడా హెల్త్ ఖరాబ్ అవుతుందండి
అదె తిన్నది జీర్ణం అవుత
ఆ ఆరోగ్యం అసలు బాగుంటలేదండి అసలు ఏం డైట్ ఏం ప్రణాళిక వేసుకుని తినాలో కూడా అర్థం కావట్లేదండి అసలు
అప్పట్లో ఇంత అవే తిండి తిన కాని ఇంత లేదండి అసలు ఈ మధ్యకాలంలో అవే తిండి అదే కదా ఎందుకు ఇట్లా అవుతుందని అర్థ
ఇప్పుడు ఆకుకూరలు తిందామన్నా మరి సరిగ ఉండట్లేదు ఇ కూరగాయాలు తిందమన్నా అంత
ఆ కూరలు కూడా ఏందండి మందు వేసి చేస్తున్నారు అది కడుగితే మస్తు ఇట్లా కలర్ వస్తుంది
కలర్ పోతుంది కూరగాయలు కూడా తిందామన్నా ఇబ్బంది అవుతుందండి
ఆ కూరగాయలు కూడా టేస్ట్ కొడతలేవండి అది మందు వేస్తారో ఏమో కానీ అసలు ఒక కూర చేసినామంటే ఒక చుట్టుపక్కల వాళ్ళకి వాసన వస్తుంది
అవునండి ఇప్పుడు ఏది సరైన ఆహారం లేదు
ఎంత ఉడకబెడితే ఎక్కువ నూనె తినదు
అవునండి
చెప్పుత ఉడుకుతలేదు అప్పట్లా కస్సలు టేస్ట్ అప్పుడేమో అప్పటికప్పుడు మందుర కూడా ఏమి లేదంటే ఉట్టి నీళ్ళతోటే పండుతున్నాయి పంటలు
ఇప్పుడే ప్రతిదానికి మందులేనా
ఆ కూరగాయలు ఇంటి ముందలా వేసుకుంటేనే మంచిగ ఇట్ల పండు
అవునటంతా కల్తీ అయితుంది కదండి ఏం చేయాలంటే సే
చిన్నపిల్లల కాంచి పెద్దవాళ్ళ దాంక ఏదో ఒకటి రోగం లేనిది ఎవరు లేరు అసలు.
ఆ అంతా ఆరోగ్యాలు ఖరాబ్ అయితున్నాయండీ అసలు
ఈ మత కాలంలో చిన్న పల్లలు హార్ట్ అటాక్ రావడం ఎందంటే
అవునండి అసలు నిజంగ ఆ ఆహారం వల్లనే కదండి ఇవన్నీ రోగాలు, ఇంకొకటండి ఆ చెప్పండి
మనం నై నైన్టీన్ న పంతొమ్మిది తొంభైలో అప్పుడు ఏమున్నాయండీ ఇవన్నీ ఎనభైలో అసలు ఎనభై రెండులో ఎనభై తొమ్మిదిలో, పెద్దవాళ్ళకి ఉంటుండ అండి గుండెపోటు అనేది, అప్పుడు ఇంటుంటి చిన్న చిన్నగా ఉన్నప్పుడు.
అవునండి అప్పుడు ఇంట్లోనే పెంచుకునేది కదండి సొరకాయలు, చిక్కుడుకాయలు టమాటాలు, పచ్చి మిరపకాయలు అన్ని ఇంట్లోనే పెట్టుకునేది కదండి.
ఆ ఇంట్లోనే పెంచుకుంటే మంచి తీగలాగా మంచిగా పారుతుండే అంటే, అవే తింటుంటి అవి ఎన్ త అసలు రుచి ఉంటుండే అవి అయితే తింటుంటే
అవును ఇప్పుడేమో ఫాస్ట్ కల్చర్ కదండీ ఇగ అంతా హడావిడి హడావిడి లైఫ్. బాగ అన్ని కొనుకొచ్చుకొని తింటే అసలు మంచి ఉప్పు నీళ్ళలా కూరగాయలు మంచి
కూరగా అండి ఇప్పుడు ఏదో తినచ్చు కదా ఆంటీ ఎందొ బర్గర్ అంటారు పిజ్జా అంటారు అది బర్గర్లది ఏదో ఎక్కనెక్కు కొవ్వుతో చూస్తారు కద దాన్ని ఏదో అంటారు అది కూడ పిల్లలకి ఎఫెక్ట్ అయితుంది.
చాలా ఇబ్బంది అయితుంది హెవీ వెయిట్ అవుతున్నారు, చిన్న పిల్లలకు కూడా షుగర్లు వస్తున్నాయి.
అవునండి చాలా బాధ అనిపిస్తుంది పిల్లలు ఓవర్ వే అంటే ఎక్కువ బరువు అయితున్నారు వాళ్ళ పని చేయలేసుకో చేయలేకపోతున్నారు.
అవునండి ఇంకొకటండి కోళ్లు పెంచుతరు కదండి ఇంజెక్షన్స్ ఇచ్చి కోళ్ళని వ వెయిట్ ఎక్కువ ఆ బరువు పెంచడానికి చేస్తున్నారటండి
అప్పుడు కోడి కూర తింటుంటే అసలు తినాలని ఇట్లా ఎదురుచూస్తుంటిమంట.
పది పది ఇండ్లలకు వాసన వస్తదండి మసాలా కొట్టి చేస్తే,
ఇప్పుడైతే తినాలంటే భయమయితున్నది అసలు.
అవునండి. అసలు ఎంత ఇబ్బంది అయితుందంటె అంత ఇబ్బంది అయి, అన్ని కల్తీ అయితే ఇగ ఆరోగ్యం ఎట్లుంటదండి?
అవును అసలు
ఇప్పుడు నూనె కల్తీనే, కూరగాయలు కల్తీనే, చి చికెన్లు, మటన్లు అన్ని కల్తీనే నాయ్ ఏ మనకి గాలి పీల్చే గాలి కూడా కల్తీనే అయితుంది
అదేద అదేదొ ఫ్యాక్టరీలు ఎక్కువై ఆ వాటర్ దొ బా నీళ్ళు దొరికి దొరకక కూడ అట్ల అయితది అంటున్నారు
అవునండి మొత్తం కలుషితం అయిపోతుంది.
ఆ
ఎట్ల బతకాలండి అసలు, అందుకే చాలా మంది ఈ అసలు ఇబ్బంది పడుతుర్ అండి, అసలు హెల్త్ ఖరాబ్ అయి అండి ఉద్యోగాలు చేసుకుంటు
అదే అంటుండు మన మనమన్న ఇట్లుంటున్నాం కానీ ముందు తరం వాళ్ళకి చాలా కష్ కష్టమైతదండి ఇబ్బందులు పడతారు వాటర్ నీళ్ళు దొరకక.
అవునండి ముప్పై ఏళ్లోలకే హార్టేటాకులు అండి.
అవును హ్. అది ఒకసారి తలుచుకుంటేనే ఊహించు కుంటనే చాలా భయం ఏస్తున్నదండి అసలు.
అవును థైరాయిడ్లు,
అదే మన పిల్లలు పెళ్ళిళ్ళు మన పిల్లలు పెద్దగయి పెళ్ళిల దాకా మనం ఉంటమో ఉండమో అనటు భయం అయి
నిజంగనే అండి అసలు. ఇప్పుడు మనకి ఈ తరంకి ఇట్లుంటే వచ్చే తరంకి వాళ్ళ పిల్లలు ఇంకెంత తొందరగా ముసలోళ్ళు అయి తరు వాళ్ళ ఆరోగ్యం అంతా చెడిపోతది.
అవును. అవునండి అసలు కనీ అ అప్పటి జీవితాలు మళ్ళ అప్పటియి అన్నీ వస్తే బావుండండి మనం ఇప్పుడు కూడ.
అప్పడోళ్ళు ఎట్లురండి డెబ్బై ఏళ్ళోళ్ళు మంచిగా గట్టిగా లేరండి అప్పడోళ్ళు.
ఆ అప్పటియి అన్నీ మనకి ఇప్పుడు వస్తే బాగుండండి అంటున్నా.
అవునండి ఇప్పుడు నలభై ఏళ్ళకే ముసలోల్లం అయినట్టు అయితుంటిమి.
ఓ ఓ.
చాలా ఇబ్బంది అయితుందండి.
ఏం చేయాలో అర్ధం కావట్లేదు అసలు. ఆరోగ్యం అస్సలు ఖరాబ్ అయితుంది. ఆహా వినిపిస్తుంది కానీ తినడము ఆ డైట్గా తినాలండి పద్ధతిగా ఇగా.
ఆ అద్ పిల్లలను మనం పద్దతి తిగా పెంచాలండి. పెద్దవాళ్ళకి, చిన్న వాళ్ళకి మర్యాద ఇవ్వాలని చెప్పేశి.
అవునండి.
ఒక తరం వాళ్ళకన్నట్టు ఏమీ లేదండి, చాలా బాధ అనిపిస్తుందండి.
ఆ ఏం తెల్వది అసలు పిల్లలకి అవును ఇంకొకటి మనం పిల్లలకు ఫుడ్ కూడా ఈ బర్గర్లు, పిజ్జాలు, మంచూరియాలు ఇయన్నీ కట్ చేయించాలండి.
ఆ తలుచుకుంటే ఒకసారి
పెట్టోదండి అసలు.
వింటారా అండి మనం ఇంట్ల ఎంత చేసి పెట్టినా కూడా ఖచ్చితంగా బయట ఫుడ్ బయట ఆహారం ఇష్టపడుతున్నారు అండి.
ఆ అందుకే వేయిట్ ఎక్కువ అయితుర్రు, పిల్లలకు ఆరోగ్యాలు కరాబ్ అయితున్నయి.
పూరితమైన నూనెలు అవి ఇవివి చేసుని అవే పిల్లలు ఇష్టపడి తింటున్నరు.
తింటరు వేయించిన నూననే వేయిస్తరు కదండి.
ఆ వే చింది వేసేసరికి పిల్లలు చానా బాధపడుతున్నారు. ఆ అది తలుచుకుంటే మనకే బాధ అనిపిస్తున్నది అసలు.
అవునండి పిల్లలు బయట తిండి తినడం వల్ల ఫుడ్ ప్రాబ్లం అయితుంది.
ఆ ఆరోగ్యంల కూడా లేని పోని జబ్బులు వస్తున్నయి చిన్నపిల్లల వక్కలకి. షుగర్ అని చిన్నపిల్లలకి గుండెపోటు అనే మస్త్ బాధ అనిపిస్తంది ఈ విషయంలో మాత్రము.
బయట ఫుడ్డు తినడం వల్ల అలా అవుతుంది పిల్లలకి.
ఆ పిల్లలతో అదే అలవాటు అయిపోతున్నది.
ఏ అప్పుడైతే కాదండి మనం చిన్న గున్నప్పుడు ఈ బయట తిండి ఏడుందండి మనకు.
మన అమ్మ వాళ్ళు కారపప్పులు ఆ ఇంట్లో చేసే బిస్కె
బిస్కెట్లు అవును అరీ ఎయింది చాయిలా అప్పలేసుకొని తినకపోయేదండి.
బ్రెడ్ తింటే సాయంత్రం ఆరు ఏడు గంటల కల్లా మనం అన్నం తినేసి తొందరగా అనుకుంటు అంటే అసలు అప్పుడు అందుకే అప్పుడు ఆరోగ్యాలు మంచిగా ఉన్నవి
అవునండి చిన్నగ ఉన్నప్పుడు నిమ్మపచ్చ వచ్చేది గుర్తుందా అండి రసగల్లలు మల్ల కొబ్బరి
ఇప్పుడు పిల్లలలకు అవన్నీ ఏం తెలియదు అసలు ఇప్పుడు పిల్ల ఎంతసేపు బర్గర్లు పిజ్జాాలు ఇవి తప్ప వేరేది ఏమనంటే బిర్యానీ
బిర్యానీ
మనకప్పట్లో అయితే అసలు ఆ ఆ బిస్కెట్స్ ఆ కారపప్పులకే చాలా హ్యాపీ సంతోష
అవునండి మళ్ళా మనం చేసుకునేది కదం
ఇంట్లోనే చేసుకుంటే తొందర దంచివి తొందరమ అనుకుంటున్నానీ అందుకే అప్పుడు మంచి ఆరోగ్యాలు
అప్పలు అమ్మ అమ్మ ఇంట్లో అప్పలు చేస్తుందంటే అదొక పండగ
పండగ పక్కింటోలు కూడా వచ్చి వాళ్ళు కూర్చంట కూడా వాళ్ళ పెడుతుంటే మనం విన్నదాంక
అందరు సహాయం చేసుకొని ఒక చేసుకునేది
మనం ఒకరు కూర్చొని టీవీ చూసి టీవీ చూసి ఉట్టిన్న ఒకరి దగ్గర ఉండి ఆ అప్పటి అవును ఉ
ఐదుగురు కావాలి
అప్పుడు తరం వాళ్ళు వేరంట మళ్ళీ రాదు మనకి జీవితంలోగా
నిజం అండి అసలు ఈ రోజులలో అయితే ఎవ సంబంధాలు లేకుండా ఒంటరిగా జీవిస్తారండి
మళ్ళ అట్ల రాదిగా
అవునండి పిల్లలకు మనం చెప్పుకోవాలండి మన చుట్టాలు ఏంది ఎట్లా ఉండాలి తినాలి అని ఆరోగ్యం ఇప్పుడు ఆరోగ్యం కోసం ఉంటునే కదండి ఫ్యూచర్ లో వాళ్ళకి మంచిగ ఉంటది
ఎసి వాళ్ళ కోసం మనమే మా తల్లిదండు మన పోరాల్సి వస్తుంది అంత ఇ అట్లా ఉండద్దు ఎట్లా ఉ
అవునండి ఎంత నచ్చ చెెప్పిన కూడ వినారండి బయట ఇప్పుడు మనం ఇంట్లో వంట చేసి కూడ బయటదే తింట
అవునవును అవి నచ్చవు కదండి ఇగ అగగోక చికుడికాయ కూరల అని చెప్పేసి ఎక్కిరిస్తడు ఆ బయట కాబెట్టి నూనతోటి అవి ఇ ఇష్టపడి తింటారు
ఫ్రైడ్ రైస్ అని మంచూరియ ఇంక ఏమేమి బయట ఫుడ్ అ
అసలు
ఏమో బర్గర్ పిజ్జా కదండి ఏదో ఉంటది బ్రెడ్ బ్రెడ్ పెట్టి ఏమంట ండి దాన్ని
బర్గర్ పిజ్జా అండి
ఇంకేమేమి ఉంటయండి బయట ఫుడ్డు
బర్గర్ పిజ్జా శాండ్విచ్ అంటారు
మ్
ఆ స్ప్రింగ్ రోల్ అంటారు ఇగ చాలా పేర్లు ఉన్నయంట అట్లాంటివి
అంతేనా అండి చాలా కాస్ట్ కూడా ఉంటది కదండి వాటి దర
ఫంచ్ ఫ్రైస్ అంటారు పాస్తా అంటారు ఏమొమో ఉంటాయంట అవన్నీగా
ఆ వాటి ఖర్చు ధర ఎంత ఉంటదండి
చూడు ఉంటదండి ఒక్కొక్కటి మూడు వందలు నాలుగు వందలు ఉంటదండి
ఆ ఇంకోటి ఏమో డ్రమ్ స్టిక్స్ ఏదో ఉంటాయి కదండి ఇట్లా
ఆ అవి కూడా ఉంటాయి ఆ అవి కూడా ఉంటాయండి
తదో వచ్చండి రేట్
వాటి కూడా ఉంటాయి అంటే ఒకటి బకెట్ అని చెప్పేసి ఇలా ఉంటది బౌళ్ళ అది కూడా ఉంటది ఫైవ్ సిీ ౌండ్ రూపీస్ అట్లా ఉంటది
అంతేనా మన పిల్లలకైతే తెలుసు కదండి వాటి రేట్లు మం
ఆ పిల్లలకి తెలుసు మం చిగా మాయామతే అస్సలు బోవ్ పిల్లల్ తిను మమ్మి అంటారుగానీ మేము తిన్నామండి అసలు ఆ కాగబెట్టి న నినే అది తలుచుకుంటేనే భయమవుతది
అంతేనా అండి అంటే వాళ్ళు ఇగ ఫ్రెండ్స్ ఉంటారు కదండి నిను ఇది తిన్నారా మీర్ తిన్నార అనంగానే వాళ్ళకనిపిస్తది బయట
కానీ దాన్ని దాని గురించి మనకు తెలుసు కదండి చెప్పిన పిల్లలు అర్థం చేసుకోలేరు అసలు మ్ చెప్పిన పిల్లలు అర్థం చేసుకోరు
మ్ రోజు గప్పుచుప్ తినాలంటారండి బయట గప్పుచుప్ కట్లెట్
గప్ చుప్ ఇష్టపడ్ స్తారు అంటే తింటారు పిల్లలు సరిగా కొన్ని కొన్ని సార్లు తప్పది మన మనం కూడా తినల్సి వస్తది
అవునండి సరే అండి థ్యాంక్స్ అండి మాట్లాడినందుకు ఓకేనండి
సరే అండి
ఉంటామండి బాయ్ ఓకే అండి బాయ్ అండి
ఆ